హలో హలో హలో హలో
హలో
ఆ ఇనిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందీ
తిన్నారా
ఆ తిన్నాం మీర్ తిన్నారా.
ఆ తిన్నా
ఏం కర్రీ చేస్తు
ఆ వంకాయా
వంకాయనా ఇష్టమా మీకు వం కాయా మాదీ చనగగుడాలు.
అంత ఇష్టం లేదండి ఏదో తిన్నా.
ఆహా
ఊ మార్నింగ్ పప్పుంటే పప్పుతోన్ తిన్నా.
అవునా
ఊ వర్షం వచ్చిందా అండి.
ఫుల్ల్ వచ్చిందండి వర్షం మాకూ
మా మాక్గూడా ఫుల్ వచ్చిందీ మరి. ఇక్కడ ఎక్కడనో పిడుగు పడ్డట్టు పెద్ద సౌండ్లు వచ్చినయి మరి.
అవునా
ఆ
మొన్న గూడా ఎక్కడ్నో పిడుగుబడి చనిపోయారు అంట గదా మీ సైడేనా ఎక్కడనో గానీ అంతా ఐడియా లేదు నాకు పని అన్నరు ఇద్దరూ చనిపోయిన్ రంటా అంటే ఇట్లా ప్చ్ వ్యవసాయ పనులు చేసుకుంటారా ఇక్కడ్నో
అవునా ఏమో అండి తెలియదు నేను గూడా న్యూస్ లో విన్నా గాని అది ఎక్కడో మనకు. ప్పుడు అదా అంత ఐడియా లేదు
ఆహా ఈ వర్షాలు స్టార్ట్ అయినై ఆ. అంటే తడిశినా పర్లేదు గానీ చెట్టుకిండా ఉండొద్దు.
చెట్టు కిండ ఉంటే ఎప్పుడు వర్షం పడేద్ దెల్వది.
వర్షమా పిడుగా
ఆ పిడుగు సారీ
ఆహా అదే అంటున్నా మనం బయట తడిశినా పర్లేదు గానీ చెట్టు కిండ అయితే ఉండొద్ద్.
ఆ పిడుగు పడే అవకాశాల్ బాగా ఎక్కువ ఉంటాయి.
ఊహు చెట్ల కింద ఉంటే మనమేమో తడవద్దనీ చెప్ ట్టీ వాటి కింద నిల్చుంటం కానీ అది మనకే ప్రభాదం అన్నట్టు.
అవును
ఆహా
వర్షం పడేటప్పుడు ఎప్పుడు గానీ చెట్టు కింద ఉండొద్దు డేంజర్ అటా.
అవునా
ఆ ఇగ వర్షాకాలం స్టార్ట్ అయిందీ ఇగా గోరంగ ఉంటది ఇగా అంతా. వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడే పడతయ్. అంతా మడుగు. ఏడ పడితే ఆడా మడుగులు ఉంటయ్.
అవును కొన్ని కొందకు రోడ్లు బాగలేత క మొత్తం బురద మయం అయితే రోడ్డు మొత్తం బురద బురద అయితే వెహికల్స్ వెళ్లాలంటే ఇబ్బంది అయితది
అవును ఇప్పుడు మనం బట్టలు ఉతికినా కూడా ఆ ఆరడానికి టైం పడుతది పడుతది ప్లస్ వర్షం వస్తే తడుస్తాయి
మళ్ళా ఎక్కువ ఆరకుంటే స్మెల్ అత్తయి మొత్తం
అవునవును ఇప్పుడు వర్షాకాలం ఇబ్బందే అండి దేనికైనా
కానీ వర్షాలు పడితేనే కదా పంటలు గింటిలు పండేది
అవును అది కూడా నిజమే గాని వర్షాలు ఇక నాలుగు నెలలు రెండు మూడు నెలలు అయితే
ఉ అవును ఈ మధ్య పడాల్సిన టైం లో పడతాం లేదు వద్దనుకున్నప్పుడు పడతాన్నాయి పాపం పంట అంతా బాగా నష్టమయి దిగ మా మధ్య భాగ వర్షలు వచ్చి
అవును బాగా అంటే బాగా అసలు వర్షం ఎప్పుడు పడుతు తుందో ఎప్పుడు తెలుస్తలేదు
ఆ అసలు వర్షాకాలం ఎప్పుడన్నది కూడా క్లారిటీ లేనట్టు వచ్చినాయి ఆ మధ్యలో అయితే వర్షాలు ఈ వర్షాకాలమా చలికాలమా ఎండాకాలమా ఏమి అర్థం కాలే అప్పుడు
ఆ నన్ను అడిగితే ఇక ఎండాకాలం ఏ కొంచెం బెటరు ఎండ కొడతది కానీ అందరు ఇంటికాడ ఉండొచ్చు
ఆ అవును కొంచెం ఎండ తాకుతది కాని కొంచెం పనులు చేసుకోవచ్చు న వర్షం అయితే ఎక్కువ పోవడానికి ఉండదు
ఏం చేయడానికి ఉండదండి
హ్మ్మ్
వర్షం వస్తే ఏం చేస్తారు ఏం చేయలేరు వర్క్ ఏం చేస్తారు
అవును మటన్నా బైటికి వెళ్దమన్న
ఎటు వెళ్ళడానికి
ఉ అవును
బాగా కష్టం ఉంటది
కానీ వర్షాలు ఇగ ఫుల్ వస్తున్నాయి కదా చెరువులు కుంటలు అవన్నీ నిండి ఇక రైతులకు ఉపయోగ పడేది
అవును వర్షము రావాలి రైతులు లేకుంటే మనం ఎక్కడ తినడానికి ఎక్కడ ఉంటాయండి
ఆ అదే అదే మరి అవి చెరువులుు అవన్నీ నిం స్తే కదా వాళ్ళు చేస్తే వాళ్ళు పండిస్తేనే కదా మనం తినేది
అవును
హు
మనకు వర్షాలు రావాలే అందరు మంచిగా ఉండాలి అందరు మంచిగా ఉండాలే
ఆ
ఇక వర్షకాలం ఇంతే అండి అది ఎప్పుడు వర్షం వచ్చేది తెల్వది అప్పుడే ఎండ కొడతాది అప్పుడే మబ్బు అయితది అప్పుడే వర్షం వస్త తగ్గుతుది మళ్ళా వస్తది
కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏంటిది ఇప్పుడు వర్షాకాలము అవి ఏంటిది బాగా గాలిదుమ్మ్ మరడచ్చిన కరెంట్ వైర్లు పడిపోయి ఇట షాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు పిడుగు పడి చనిపోతారు ఈ వర్షాలు కొంచెం ఎక్కువ ఇప్పుడు ఏ ఈ సీజన్ లోనే కొంచెం ఎక్కువ ఉంటది అంటే చూసుకోరు కదా కొందరు కొందరు పర వైర్లు ప హు
డేంజరే అండి
ఆ అవి వైర్లు అంటే తెగి పడిపోయి ఉంటాయి అవి మనం గమనించుకోము అవి దాటితే పాపం అట్లా కూ డా కొందరు చనిపోయినవాళ్ళు ఉన్నారు
ఆ ఉంటారు అందరు ఉంటారు
మ్
ఇటు పోయి ఈ వర్షాకాలం కొంచెం కాదు బాగా జాగ్రత్త ఉండాలండి
అ అవును
ఈ వర్షాలు అంటే డేంజర్ గాలి దుమారం వచ్చినా కూడా ఈ వైర్ కేబుల్స్ తెగిపోవుడు అది ఇది
ఆ అవును
బాగా
చుఇంచాలే మ్ జాగ్రత్తగా ఉండాలే
అవునండి జాగ్రత్తగానే ఉండాలి
ఏందో కాది మళ్ళ ఈ వర్షం ఇప్పుడు పడ్డది ఇగ చల్లగా గాలి
అవును పాములు పాములు తేళ్ళు అన్నిీగా ఇన్ని రోజులు ఇగ మొ త్తం ఎెండ కొట్టింది కదండీ ఇగ వేడి వేడుంటే
ఆ
ఇగ అప్పుడు ఎండకేం వెళ్తాయని ఇప్పుడుైతే చల్లగుంటది మొత్తం
ఆ
ఇగ అన్నేళ్తాయి కరెంట్ కూడా ఎక్కువ ఉండదండి ఇప్పుడు
అవును ఇగ మొత్తం బయటికేళ్తాయి మొన్ననే నేను చూసాను అం టే రెండు నాగు పాములనుకుంటా జంట పాములు అంటారు కద జంట నాగులు
అ ఆ విన్నా చూడలేగాని ఎప్పుడు
అంటే నేను ఎప్పుడు చూడలేగాని మొన్ననే రీసెంట్ గా చూస్తాను మా ఇంటి దగ్గర అంటే అను కోకుండా ఇట్లా చూసాను ఒకటే ఉందనుకున్నా గాని రెండు సేమ్ లెంత్ ఉన్నాయి్ సేమ్ పొడవు కలర్ మచ్చలు మచ్చలు సేమ్ ఉన్నాయి్ ఇట్లా నాట్యం ఏదో అంటారు కదా అట్లా ఆడుకుంటూ ఉన్నాయి ఇగ నేను ఎక్కువసేపు చూడలేదు మళ్ళ అవి ఎటుపోయినాయో ఇగ కొ మ్ మాదిక్కు ఎక్కువ పాములే అ కనిపిస్తా ఉంటాయి
ఇక చల్ల చల్లగాన్నది కవచ్చండి అందుకే వెళ్ళనట్టున్నాయి
ఆ అట్లనే కావచ్చు ఈ అంటే ఎక్కువ వర్షాకాలంలనే కొంచెం కనిపిస్తాయి తర్వాత కూడా కనిపిస్తాయి గానీ ఎ క్కువుండవ్ ఈ పది ఆ ఇప్పుడు కొంచెం మ్ కొంచం జాగ్రత్తగా ఉండాలే ఎటు నుంచి ఏమొత్తయో తెలవది భయంమయితది
బాగా జాగ్రత్త ఉండాలండి
మ్
ఎందుకంటే వర్షాకాలం కదా
అవునవును
ఆ అ
ఆ అదే జాగ్రత్తగ ఉండాలే
వర్షాకాలంల బాగా ఉండాలే ఎందుకంటే ఏమయ్యేది ఎప్పుడు ఏమచ్చేది తెలువదు కదా
ఇంగ ఇట్లా విలేజెస్ లో అయితే ఇంకా అంటే ఇటు నుంచి అన్నిీ ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి
అవునవును ఇప్పుడు మామూలుగా ఇంటి ఇంటి దగ్గర పెరడు గిరడు ఉంటే ఓపెన్ ప్లేసే ఉంటాది క అండి
ఆ అవును
ఆ అసొంటప్పుడు పాములు తేళ్ళు బాగా తిరుగు
ఆ తిరుగుతాయి ప్రాబ్లమే
ఉ జాగ్రత్త అంటే బాగా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ పవర్ పోతది వస్తది వచ్చినప్పుడు మనం బాగా జాగ ఓ లైటు టార్చ్ లైట్ కంపల్సరీ ఉండాలే
హా కరెక్టే ఎందుకంటే ఎప్పుడు ఏం వచ్చేది తెలువది ఎటన బయటిక వెళ్తే కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి చేతిలో
చల్లచల్లదనానికి మంచిగ ఎల్తయి బయటి ఎల్తయి ఇన్ని రోజులు ఇగ మొత్తం హీట్ ఉండే కాబట్టి వెళ్ళలేదు కావచ్ ఇప్పుడైతే ఇగా లైట్ ఎప్పుడు ఎటైనా పోయినప్పుడు అయితే కంపల్సరీ ఉండాలే
ఆ చేతిలో టార్చ్ లైట్ ఏదో ఒకటి సెల్ ఫోన్ లైట్ ఏదో ఒకటి గాని ఉండాలే బయటికెళ్లినమటు
ఎటు ఏలు ఉన్నా కూడా టార్చ్ లైట్ ఉండాలే
ఊ అవును
తిన్నారా అండి మరి
ఆ తిన్నావండి ఇంతకు ముందే తిన్నాం
అవునా అండి జాగ్రత్త ఉండాలండి దేనికన్నా ఇప్పుడు వర్షాకాలం కదా వర్షం అత్తది ఇగ ఎట్ల కెల్ వచ్చేది తెలువది వర్షం
అవును ఎప్పుడు మా సడన్ గా మబ్బులు అయితే సడన్ గా వర్షం వస్తది. ఊ ఇవాళ అయితే మాకు ఫుల్ ఎండ కొట్టింది ఫోర్ ఫోర్ థర్టీ వరకు అట్లా మళ్ళీ ఇగ సడన్ గా మబ్బు అయింది ఇగ వర్షం స్టార్ట్ అయింది సడన్ గా
ఇగ వర్షాకాలంల సడన్ గానే వస్తాయండీ ఆ
ఊ అయినా ఇవాళ గా మృగశిర కార్తె అంటారు కదా
అవునవును ఇయాల వర్షం కంపల్సరీ వడ్డది కదా
వాట మాక్ బానే వచ్చింది మాకైతే
అవునా మాకు కూడా కొంచెం లైట్ గా వచ్చినట్టు ఉందండి నేను ఇంట్లో ఉండేది చూలేదు
ఆ
ఇక బయటికి వెళ్లేద్ కొంచెం వచ్చినట్టు ఉంది
ఆ
ఊ ఇక కామన్ అండి ఇయాల్ నుంచి వర్షాకాలం స్టార్ట్ కదా
అవునవును ఇక వర్షాలు పడితేనే ఇక రైతులు కూడా వాళ్ళక్ పనులు స్టార్ట్ చేస్తారు కదా విత్తనాలు కొనడము చల్లడము ఇక అవన్నీ ట్రాక్టర్ తోటి కొందరు ఏస్తారు కొందరు ఎడ్ల తోటి అవి వద్దు కొత్తనాని దున్నర్ ఏమంటర్ దాని ఏదో అంటరు కదా
ఆ దుకి నాగలి అవన్నీ ఏస్తరు ఇప్పుడే కదండీ
ఆ రడీ చేసుకుంటారు ఇక వాళ్ళు
ఇగ వ్యవసాయ పనులు ఇప్పటి నుంచే స్టార్ట్ అన్నట్టు ఇగ
ఊ ఇగ వాళ్ళని రెడీ చేసుకుంటారు వ్యవసాయ పన్నయన్ని ఇగ వర్షాలు పడితే అవునా ఫస్ట్ అంటే ఇట్ల విత్తనాలు ఫస్ట్ తీస్ పోయి దేవుడు దగ్గరవేట్టి ముక్కి తర్వాత ఎస్తారట గదా ఫస్ట్ విత్తనాలు దేవుడికిఇస్తారట గదా.
అదే ఇప్పుడు ఆల్రెడీ విత్తనాలు కొనిచ్చి దేవుని దగ్గర ఉంచుతారు నా గ్గెలిసి.
ఆ.
అయినక్క ఇగ ఏస్తారు ఇగ. ముందు ఎవరిదైతో చేన్ గిన్ మంచిగా దున్ని గిన్ని నాగా లేషి మొత్తం అయినక్క. ఇగ ప పత్తి ఎసే వాళ్ళు పత్తి ఎస్తారు వరీ ఎసే వాళ్ళు వరీ ఎసుకుంటారు.
మా స్టార్ట్ జేస్తార అయితే.
వ్యవససాయ పనులు స్టాట్ అయితయండి.
ఉమ్.
అ ఆ.
వ్యవసాయం జెస్టోళ్లు వాళ్ళు గూడా జాగ్రత్తగా ఉండాలే వాళ్లు ఏ కరెంటులు అటు ఏటే వైర్లు.
అవును కరెంట్లు వైర్లు అయన్ని పాములు ఉం. ఆయన్నీ గాన్ని జాగ్రత్తలు ఉండాలే.
ఆ ఎట్లా నుంచి ఏమోచ్చేది తెలువద్ పాపం వాళ్ళగుడా వాళ్ళు కష్టపడితేనే మనకచ్చేది గాని.
అదే గదా ఇప్పుడు మనకు వరగిరి మొత్తం రైతులు కష్టబడితేనే గదా మనకు అచ్చేది.
అం.
బాగుంటది వ్యవసాయం గూడా గనీ కొంచం కష్టం ఎక్కో ఉంటది ఇగ. అ అస్తే లాభం అస్తది లేకుంటే నష్టం అస్తది చెప్పలేమన్నట్టు ఇగ.
అ మ్ కనీ మనం అయితే ఇగ అంతే ఇగ మందులు ఏస్. తప్పకుండా మనది మనం పండించ్చుకొని తినచ్చు అంటే ఇదీ అందులో కూడా ఏస్తారనుకుంట గానీ. ఆ ఓకే ఓకే.
ఓకే.
ఆ.